హలో నమస్కారం అండి బాగున్నారా
బాగున్నారా
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం చేయలేదండి ఊకే ఉన్నాం మీరేం ఏం చేస్త
ఏం చేయలేదండి మీరు ఆ చేసామండి మీరు ఏ మీరు కరోనా బ్యాచ అండి స్టడీస్ లో
అవునండి కరోనా బ్యాచ్ ఎ అండి అప్పుడప్పుడు నా ఎడ్యుకేషన్ ఐ మీన్ ఇంటర్ అయిపోయింది దాని తర్వాత నుంచే కరోనా స్టార్ట్ అయిపోయింది
అవునా కరోనాలో చాలా ఇబ్బందులు ఫేస్ చేసి సంట
చాలా అంటే చాలా అండి కానీ నాకు ఎడ్యుకేషన్ పరంగా ఏమి ఇబ్బంది ఫేస్ లేదు కానీ ఇది అంటే ఎక్కడ బయటకి పోవాలంటే చాలా ఇబ్బంది పడ్డాను
అవున అవును అప్పుడు అందరు ఇబ్బంది పడ్డారండి ఎందుకంటే ఇంకా మనం కరోనా టై లో ఇంకా కంప్లీట్ గా లాక్ డౌన్ పడిపోయింది లోనే ఉన్నాము అందరము ప్రతి ఒక్క క్కరు అట్లీస్ట్ బయటికి వెళ్లి పని చేసే వాళ్ళు కూడా ఇంకా లోనే ఉండిపోయారు ఎందుకంటే కరోనా వల్ల అవునండి కరోనా వల్ల అసలు అవునవును టీవీ లో చూపించే వాళ్ళు అ అంతమంది ఇంతమంది అదే వాళ్ళందరు చాలా ఎఫెక్ట్ అందరూ కూడా చాలా ఎఫె తైనారు చాలా సఫ
అవునండి అవునండి చాలా సఫర్ అయ్యారు ఎందుకంటే మా ఏరియాలో కూడా చాలా మందికి వచ్చి ధండి పోలిసప్పుడు రెడ్ అలర్ట్ రెడ్ జోన్స్ అని యేల్లో జోన్స్ అని చాలా రోడ్స్ అని బ్లాక్ చేశారు బయటకి వెళ్లలేని పోసిషన్ ప్పు దనికి పుట్ తెచ్చుకోవడానికి కూడా బయకి వెళ్ళలే ఎ ఇప్పుడు పొజిషన్
అవును ఫుడ్ వల్ల కూడా చాలా మంది చాలా
చాలా సఫర్ అయ్యారు పాపం బిజినెస్ చిన్న బిజినెస్ చేసిన వాళ్ళకి ఇది చాలా అఫక్ట్ పడ్
అవును అసలు రోజు కూలి పని అంటే లైక్ అట్లా వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఇంకా అదే కదండి జీవనా ఆధారాం. ఆధారం సో వాళ్ళ ఇంకా బయటకి వెళ్ళిపో అవునవును అలా అయినా కొంతమంది ఆ హెల్ప్ చేసారండి బానే అలా
కొంతమంది కొంతమందికి హెల్ప్ అందిందండి. ఇంకొంతమందికి అసలు హెల్ప్యే దొరకలేదు. కొని కొన్ని రూరల్ ఏరియాస్ లో అసలు మూలన్ మూలకుంటాయి చూడండి
అవునవును కానీ ఇంక ఏదో దక్కాల్సిన వాళ్ళకన్నా అసలు ఫుడ్ లేక చాలా బయట ఉంటారు. చాలా మంది ఆ వాళ్ళకందరికి కొంచం కొంతమంది హెల్ప్ చేశారు బా వే
ఆ టైమ్ లో చాలా మంది కూడా చనిపోయారు కదండి పాపం చిన్న చిన్న పిల్లలు
అవునవును దాని వల్ల ఎఫెక్టేమ్ అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ లేని వాళ్ళకి
అవునులేండి కానీ కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు కూడా చాలా అఫెక్ట్ అయ్యారండి.
ఆ ఎఫెక్ట్ ప్ తయ్యారు కానీ కొంచెం లోన్ ఏయిటి థౌసండ్ ఉన్నవాళ్ళు ఇంకా కొంచెం ఎస్ షెట్ చాలా అయ్యాను అవును అవునవును వాసినేషన్స్ అవును మీరెప్పిచ్చుకున్నారా అండి.
నేను ఒక డోసు వేపించుకున్నట్టు గుర్ గుర్తుకుందని మర్చిపోయాను నాకు యక్చవల్గా గుర్తుగా లేదు మీరెపించుకున్నారా
ఆ అవును నేను వేపించుకున్నానండి అంటే కొన్ని కొన్నిసార్లు కాలేజెస్ రోజ్ స్కూల్ ఆ ఇట్లా కూడా యెస్తారు.
అవునండి మా కాలేజెస్ లో మా కాలేజ్ లో రాలేదను కుంటా అండి మా కాలేజ్లో చెయ్యలాంట ఇవన్నీ ఇంటి దగ్గరే ఏదన్నా స చివలయం
ఆ అవునవును అలా యెళ్ళి నేను కూడా అలా అంది ఫస్ట్ చివాలయానికి పోయి వెళ్ళి వేపించుకున్నాం. ఆ కొంచెం కొంచెం అది వేపించుకుంటేనే కొంచెం సేఫ్ గా ఇంకా ఫ్యూచర్ లో ఎప్పుడైనా వచ్చినా మన కొంచెం బాగుంటుంది ఈయో ఆ అందుకే అండి మనం ఏ దానికి అయినా కొంచెం బాగా ఇమ్యూని టిగా
ఫుడ్ బాగా తీసుకోవాలి అవున అవును కరెక్ట్ అండి ఇప్పుడు కూడా వింటున్నానండి నేను కొ కొన్ని ప్లేసెస్ లో ఇంకా కరోనా ఉంది అని అది
అదే అదే ఇంకా మనం దా చెప్పలేమండి అది ఎప్పుడైనా అట్లా స్ప్రెడ్ అవ్వచ్చు
స్ప్రెడ్ అవ్వచ్చు కా ఆహా అవునండి మాకు ఒకసారి మనం ఎన్ని ఎంత జాగ్ర తు ఉన్నా కూడా మనం ఏం
అవున అవును ఏమి చెయలేమండి ఏం చెయలేము కొన్ని సిచ్యుయేషన్స్ అన్ని అట్లే ఉంటాయి ఆ ఇంకా బాగా మీరు కాలేజీకి వెళ్ళినప్పుడు అంతా
హు అవునండి మేము మాకి పర్మిషన్ లేదు అసలు మాస్క్ లేకుంటే కాలజీకి ఆలో చేసే వాళ్ళే కాదు ట్వంటీ ఫోర్ బై ఐ మీ కాలేజ్ లో ఉన్నవర్స్ అన్ని మాస్క్ పెట్టుకునే ఉండే వాళ్ళం శానిటైజేషన్ చేసుకుంటే ఉండే వాళ్ళము
అవునవును మేము కూడా అంతే అండి అలా మాస్క్ మాస్క్ వేసుకోండే వాళ్ళము శానిటైజర్స్ వేసుకొని ప్రతి క్లాస్ అయిపో పోతానే శానిటైజర్స్ వేసు
అవునండి అదే అది మాస్క్ వల్ల చాలా సఫర్ అయినా అండి ఎందుకంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్ చాలా ఇబ్బంది ఉండేది
అవున అవును అవును అంటే సమ్మర్ సీజన్ లో అయితే ఇంకా ఇబ్బందే పోతున్నానండి ఆ మాస్క్ వేసుకోలేక స్వెట్ ఒక పక్క సఫకేషన్ వస్తా ఉంటుంది చూడండి కరోనా వెళ్లిపోయినా కూడా మనము చానా ఫేస్ చేసా కదా ఆ భయపడిపోయినాం అంటే మనం బయటికి పోయి వస్తాంట మరి అది ఇంట్లో వాళ్ళకి ఎఫెక్ట్ కాకూడదు కదా అన్నటు మనం కూడా జాగ్రత్తలు ఆ య్యా కండి మా న్న వాళ్ళు అయ్యారు చాలా అంటే చాలా సీరియస్ గా ఉండే వాళ్ళ కి ఆ వాళ్ళకి అప్పుడే జస్ట్ టు మన్స్ బేబీ కూడా ఉందా చాలా వాళ్ళు దాని వల్ల చాలా సఫర్ అయ్యారు అవునండి చాలా అంటే చా చాలా బాధ అయింది అవన్నీ చూసి కూడా
ఓల్డ్ జె ఓల్డ్ పిల్లలకు త్వరగా ఎఫెక్ట్ అయి స్ప్రెడ్ అవుతుంది
ఎఫెక్ట్ అయితుందని చెప్పేసి ఆ చిన్న పాపను కూడా వాళ్ళ దగ్గరికి తీసుకు లేదండి జస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఆ పాపకి ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ ఉంటాయంతే తే అసలింగా ఆ పాప మ్మ్ తీసుకొని దగ్గర కూడా తీసుకోలేదు ఈ జస్ట్ వాళ్ళు ఒక ఒక రూమ్ కి వెళ్ళి ఐసోలేట్ అయిపోయినారు అసలు
అవును అవునునిన్న అప్పుడు అలానే చెప్పారు ఐసోలేషన్ లో ఉండాలి బయటికి రాకూడదు హ ఆ మా ఇంటి మ్మ్ మా ఇంటి దగ్గర అంబులన్స్ వచ్చ తీ ళ్పో తీసుకెళ్లిపోయేవాళ్ళము మొత్తం కవర్స్ లో డ్రస్ ప్యాక్ చేసుకొని అబ్బా చాలా
చాలా అంటే చాలా అవునండి
బయటికి బతికేస్తారా లేదా అన్నంత
అంటే హాస్పిటల్స్ లో కూడా ఇంకా ఎ తక్కువైపోయేసరికి ఇంకా బెడ్స్ లేకపోయేసరికి ఆ ఇలా అవునవును అ అందుకే ఇంకా ఇంట్లో కూడా అయి లేట్ అవ్వచ్చు అని చెప్పేసి ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళు టాబ్లెట్స్ అవి ఇవి వేసు అంటే చాలుస్
అవునావును అవునా అప్పుడు ఫుడ్ కూడా బె బాగా ప్రోటీన్ ఫుడ్ వేడివేడిగా
అవునవునఅవునండి అవును అవునండి మేము కూడా అట్లనే మా వాళ్లుఅట్లా ఐసోలేట్ అయినప్పుడు వాళ్ళ ఫుడ్ బయట డోర్ దగ్గర పెట్టేసి ఇంకా వచ్చేసే వాళ్ళు
అబో అవునండి ఎందుకంటే మనము అప్పుడు జాగ్రత్తగా ఉం మేరం లేకుండా మనకి
అవునవునవును ఇంకా వాళ్ళకి ఫుడ్ వాళ్లు వాళ్లకే ఇమ్యూనిటీ పవర్ ఉండదు
అవునవునవును ఆ అప్పుడు సింటమ్స్ కూడా ఫీవర్ ఓల్డ్ బాడీపెయిన్స్ అనుకుంటా
ఆ అవును మెయిన్లీ ఫీ కోల్డ్ కోల్డ్ దాని ద్వారానే ఎక్కువ స్ప్రెడ్ అయితా ఉంది
అవులేండి స్నీజ్ చేసినప్పుడు కొంచెం స్ప్రెడ్ అయినట్టు ఉంటుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కరోనాలో భయపడి ఇప్పుడు మా నార్మల్ ఫీవర్ కోల్డ్ వచ్చినా కూడా అదే నేమ ఎంత టెన్షన్ వచ్చేస్తాను
అవునవునండి ఏమంటే ఇప్పుడు ఇంకా ఇప్పుడు మాస్కులు కొంతమంది కంటిన్యూ చేస్తారే అన్నారు
అది ఇంకా వాళ్ళకి అలవాటు అ ఉంటుందండి ఇంక ఇదే బాగులేదు నాకు మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండండి ఆ అమ్మాయి కరోనా అయిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా మాస్క్ లేకుండా అసలు కాలేజ్కి రాదు తెలుసా
అవును అంటే కొంత మందికి ఆ మాస్క్ పెట్ పెట్టుని కూడా చ డిజర్ట్ డి మాస్క్ తీయాలన్నా కూడా సో అది అలవాటు అయిపోయింది ఉంటుంది ఆ దాని ఎఫెక్ట్ వల్ల అట్లా
అవును అదేది ఇప్పుటి కూడా ముందు అ పిల్లకి చెప్పిన కూడా ఆహా తియ్యదు ఆ పిల్ల
అంతే అంతే అండి అట్లా అదే ఇంకేం చేసాం వాళ్ళకి
మే మేము మా ఫ్రెండ్స్ అయితే కాలేజ్ లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మాస్ ఫీసెస్ కూర్చ కూర్చునే వాళ్ళ అండి ఉక్కి తట్టుకోలే
అవును అసలు ఇంకా అంటే సమ్మర్ సీజన్ అయితే అసలు అవ్వదు కదండి పెట్టుకోవడానికి దానివల్ల
పిక్ స్టేజలు ఏం కాదు కొంచెం కరోనా తగ్గుముఖం పట్టింది అన్నప్పుడు ఇంకా కొంచెం కేర్లెస్గా ఉండేవాళ్ళం మాస్క్ చేసే అ మూలాలా ఉ
అంటే ఈ కరోనా వల్ల చాలా మంది చాలా బిజినెసెస్ అన్ని లాస్
అవునండి బిజినెస్ లాస్ అసలు చాలా పూర్ ప్రావర్టీ వచ్చేసింది మనకి అవునవును చవునవును కరెక్ట్ చిన్న చిన్న బిజినెస్ పలకితే ఇంకా ఎక్కువ
చిన్న బిజినెస్ అని కావాలండి
అంటే వాళ్ళకి ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది కదండి వాళ్ళకి అది బిజినెస్ లేకపోతే తినడానికి తిన్నీ ఉండదు
అవున అవును కానీ బట్ ఇక్కడ అందరికి ఎఫెక్ట్ అయిందండి
అవును అది కూడా కరెక్టే మొత్తం ఎవరి అవును అనిమల్స్ కూడా అండి పాపం వాళ్ళ ఫుడ్ పెట్టే వాళ్ళ
అవునవును ఇంకా అందరూ ఇంట్లోనే ఉంట టారు బయటిపోయే వాళ్ళు కాదు ఆ లైక్ ఇంకా గవర్నమెంట్ కూడా శానిటైజ్ చేపిస్తాండ మన రోడ్ అన్ని అప్పుడు
అండి మార్నింగ్ ఈవినింగ్ అలా చేస్త
ఆ అలా శానిటైజ్ చేషి నవుడు కొంచెం హెల్ప్ ఫుల్ గా ఉండేది ఆ
కానీ కరోనా అనే ఆ పదం వినగానే బాడీ ఏందో ఒకలాంటి శివర్ వచ్చేస్తాది
అవునవును అంటే మరీ ఇంకా ఇట్లా లాక్ డౌన్ ఇంట్లోనే ఉండల్లా అష్టంగా దా ఆ ఆ అప్పుడు ఆ చాలా మంది ఎగ్జామ్స్ కూడా
అవును ఎగ్జామ్ జస్ట్ పాస్ చేసేస్తున్నారు అవు నాకు అది కొ ఎగ్జామ్స్ రా కాకుండానే పాస్ చేసారు అది బెస్ట్ చూడండి వాళ్ళకి
అవున అవును అవును స్టూడెంట్స్ కి నేను చదివేటప్పుడు అయితే నేను నా ఎగ్జామ్స్ అయిపోయినా ఆ తర్వాత ఫోర్ డేస్ నుంచి లాక్
నా మాకు కూడా అదేనండి నేను కూడా ఆ బ్యాచే కదా వాహ్
ఊ అంతే అంతే మనం ఎగ్జామ్స్ మంచిగా రా
అ అవునదేం కరెక్ట్ అలా అయిపోయింది ఊ అదే ఆన్లైన్ క్లాసెస్ జస్ట్ అప్పుడు నుంచే స్టార్ట్ ఇంకా అంతే కదండి ఇంట్లోనే ఉండడం ఇకేం చేసాను టైం పాస్ కావాలంటే ఇంట్లో ఏదో ఒకటి హెల్ప్ చేసుకునే వాళ్ళము చుట్టూ పక్క క్కల వాళ్ళకి ఏదనా చిన్న చిన్న కావాలన్నప్పుడుఊ ఊ అవునండి అలా హెల్ప్ చేసేదాన్ని అవును
థ్యాంక్ యూ అండి మీ సమాచారాన్ని అందించినందు
థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి